హాయ్
ఉమ్ నువ్వే అచ్చినవా?
ఉం?
ఉమ్ చెప్పురా అది రాలే అక్కడ అందుకే ఇక్కడ చే
నువ్వే ఇచ్చనావా అంట
ఉమ్
రావ
తిన్నా ఇంకా తినలేదు కదా?
మ్మ్
ఆ చెప్పండి? చెప్పు
నైటు ఒక డ్రీమ్ వచ్చింది.
ఆ
ఎవరో తెల్దు గని, ఒక గర్లు మంచిగుంది చూసేకి, మంచి వాయిస్ ఆ పిల్ల పి టి పి లో నాకు తెలిసిన దగ్గర ఉంది. నేను ఆడపోతన్నా సంథింగ్ ఏదో రిలేటివ్స్ ఫంక్షన్ లో పిలిచింది.
ఉమ్
పిలిసింది నార్మల్ అడ్రస్సింగ్ కొషెన్స్ అన్ని అయినయ్. ఆ ఇక్కడెక్కడైనా కాఫీ కెఫే ఉంటే చూడు, కాఫీ పోదామంది ఇది అది అన్న అంటా అంది, అనాబర్ నేను ఇగ్నోర్ చూసుకుంట అట్లనే మాట్ అంది కాలు కలిసినాది, ఉందక పోత నాకు పాప సీరియస్ అవుతాంది, మళ్ళీ నేను చెప్పన సరేలే చూస్తాను లే అంటే ఆ పాబ చెప్తాన్ది లె ఇగ అంతలోనే మళ్ళీ ఇంగ పొద్దున్నె లైట్ ఏస్నా అయ్యో అనుకున్
ఉమ్
ఆ ఎవ్వర లేవు నాకి ఇంగా రాల బట్ వాయిస్ ఎక్కడో విన్నా, విన్నా, విన్నట్టే ఉంది.
ఉమ్
మంచి వాయిస్ విన్న
ఉమ్
అట్ల ఒచ్చింది ఆ నిన్న నైట్ పడుకున్న వెంటనే వచ్చిన డ్రీమ్ అయితే సంథింగ్ ఏదో నెట్టింది నీది నాదేరా ఏమంటే పాజిటివ్ వైబ్ అది
ఆ
ఆ ఎక్కువ నవ్వుతాన్నం
ఆహ
ఉమ్ ఓయమ్మ
ఓరి నాయనో
జరిగాలి కాబట్టి ఆడోచ్చినాయేమో
ఆ సరే
ఈ రోజు రా పొద్దున్న లేస్తానే నీ వాయిస్ విన్లే నేను అఫ్ కోర్స్ మిస్. మిస్టేక్ ఇస్ మైన్ నువ్వు చేసినావ్ అనట్లే
ఇ గేలా.
సిఏట అనుకుందాం.
ఆహ్ ఏం కాదులే కాలేజ్ పోతే ఏం అయింది
ఆహ్ వచ్చు ఇక్కడ రా.
ఇంకా స్టార్ట్ అయింది నిన్ననే అప్పుడే బంక్ ఆహ్.
కైండ్ ఆఫ్ మీరు అలారం. మీరు ఇట్లా అట్లా అనుకొని.
ఎక్కువ అవుతుంది మీది.
ఆహ్ కుర్చున్నాడు వీడు అలారం పెట్టినాడులే అనుకున్నా నేను. వాడు ఎట్లా పెడతాడంటే సిక్స్ నుంచి సిక్స్ బట్టి సిక్స్ థర్టీకి పెట్టి సెవెన్ కొకటి సెవెన్ థర్టీ కొకటి ఎయిట్ వరకు పెడతాడు ఐదు పెడుతాడు.
ఆహ్.
ఎప్పుడోకసారి లేస్తాం మా ఐదు మధ్యలో. ఈ రోజు చూస్తాన్న చూస్తాన్న అట్లా పనుకున్న అలారం మా పొద్దున్నే. ఆహ్ చూడరా ఎంత బాగా పనుకున్నాం చూడు. అలారం సౌండ్ కూడా నాకు వినపడలేదు అంటే నేను ఆహ్ కోతి నాకోడుదు కానీ నిన్న నైట్ ఏమైందో ఏమో అలారం తీసేసిన రా నేను అనే. మళ్ళా నన్ను అంటావు కదరా లేపమని అంటే ఏందో జరిగిపోయింది రా అట్లా అంట
సాయిన.
తీసేసింది వాడే మళ్ళీ లేపోచ్చు కదా నువ్వు అన్నా అనీ అంటాడు
సరిపోయింది.
సరిపోయింది నువ్వు టీవీ చూడు.
ఉమ్ ఇంకేం చేసేది.
నువ్వు చేయలేము రేపు నుంచి నా ఫోన్ లో అలారం పెట్టుకొని లేసి. తె
ఉమ్.
ఉమ్ శామ్ శామ్ అని అన్నాడు రెడీ అయింది ఫార్మల్ వేసుకోవాల ప్చ్. నిన్న అది వేసుకోని మా వేంట వాడు ప్రిన్సిపల్గాడు. అడ అది ఉండే ఫార్మల్. ప్లేస్మెంట్ ట్రైనింగ్ సెల్ దగ్గర ఉండే ముందే గ
ట్రైనింగ్ గా ఇప్పుడు మీకు ప్లేస్మెంట్ ట్రైనింగ్ గా కాలేజ్ కాదా.
కాదు మేము ఆ బ్లాక్ లో నుంచి పోతాంలే దగ్గర అని చెప్పి.
ఉమ్.
ఆడే ఉండేవాడు. ఉందే బాన్ సార్ చెప్ప ప్రిన్సిపాల్ ఉన్నాడు ఇన్ షర్ట్ చేయలా. ఆహ్ దీంట్లోకి ఎట్లన్నా ఇన్ షర్ట్ చేస్తావు బ్యాగీ ప్యాంట్ లేగి అంటే అడున్నాడప్ప నీ మామ అన్నాడు. సే అని మొత్తం మా బ్యాగ్ శ్యామ్ వాళ్ళకు. క్లాస్మేట్స్ అందరు కార్గోలు రిపునవి. సిక్స్ ప్యాకెట్స్ అన్ని వేసుకొని వచ్చారు. వీడేంది రా వీడు ఫోర్త్ ఇయర్ వచ్చిన ఇన్ షర్ట్ అంటన్నాడు ఇప్పుకొని బోయి జస్ట్ క్రాస్ అయినా మంతే ఆ బ్లాక్
ఆ
పటపట పట అన్ని బయటకి వచ్చేసినయ్ మళ్ళ ఇన్షెట్స్ అన్ని
ఆ అంతే మీరు చేంజ్ అవ్వరు మాకే తే స్టెప్ స్టెప్ కి ఉంటారు మా కాలేజీలో నువ్వు వస్తే చూడాలి
పీటే మళ్ళీ ఆటికిబోయినం స్టేజి దగ్గర పీటీ ఉన్నాడు
ఆ
చెయ్యండి అంటే ఆడ గూడా నితిన్ అనే ఉన్నాడులే ఆడు ఫోర్త్ ఇయర్ ఫస్ట్ రోజు చేస్తాం రేప్ నుంచే అంటే మీరు ద మళ్ళీ తర్వాత వాడ్
ఉమ్
ఉమ్ సరే సరేలే అని జెప్పి ఇగ మళ్ళీ
ఇప్పుడు మీకు సెమిస్టర్ స్టార్టా ఏంది
సెమిస్టర్ స్టార్ట్
ఉమ్ హు ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి తెలుసా లేదా సా సెవెనా
ఉమ్
సెవెంత్ సెమ్ లో సెవెన్ సబ్జెక్టు లా
ఉమ్ ఆమె జెప్పింది కొంతమంది ఉంటారు టాలెంట్ పర్సను లా బ్ లో వైవా నేను అడగూడదు అనుకున్నా గాని సబ్జెక్ట్ ల్యాబ్ సబ్జెక్ట్ పరంగా అడక్కపోతే ఎన్ని సబ్జెక్ట్లు ఉంటాయంటే అవి గూడా చెప్పరు కొంద మంది ఉన్నారు మేధావులు ఏ థర్టీ ఫైవ్ థర్టీ ఎయిట్ థర్టీ నైన్ మేడమ్ ఫస్ట్ వచ్చిన నా నెంబర్ ఆ థర్టీ ఫైవ్ ఫస్ట్ రోజు వచ్చి నా నన్ను ఎందుకు అంటారు అంటే అందుకే మొరియా చెప్తున్న సెవెన్ సబ్జెక్ట్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోవాలే
ఉమ్ హు హు
సాయిరాం అనుకొని ఉమ్ మాకి సెకండ్ ఇయర్ నుంచి ఒక మేడం చేంజ్ అవ్వలేదా అందరు చేంజ్ అయితారు వాళ్ళ ఆమె తలకాయ ఎంత పవర్ఫుల్ ఏమో బల్లె జెప్తది సబ్జెక్ట్
ఆ
సక్రోనిసా
ఆహా
బుర్కా యేసుకొని హిజాబ్ యేసుకొని ఉంటాది
ఉమ్
ఉమ్ మంచ్ చాలా అంటే చాలా మంచిది ఆవిడ
ఆ
ఉమ్ వాళ్ళ ల్యాబ్ ఉంది ఈ సమ్ కి సో ల్యాబ్ కి మేం య్యాడ వస్తాం లేండి మేడం అంటే సరేలే అట్లయితే క్లాస్ లోనే కూర్చోండి ఇంగ హెచ్ఓడి తో పర్మిషన్ దీసుకుంటా రికార్డు గూడా ఏం అవసరం లేదని మీరు ఒకరున్నా సాలు మీరే కావచ్చు కదా మేడం హెచ్‌ఓడి అంటే వొద్దు సీనియర్ ఫ్యాకల్టీ ఉన్నారు కదా మనం వాళ్ళ్ రెస్పెక్ట్ చెయ్యలా
అ
నీ ఇష్టం ఇంగ అసలు మా టైమ్ టేబులే చేయలేరా ఇంగా
ఆ టైమ్ టేబుల్ చేయకుండానే ఎట్లా కాలేజ్ పెడతారు
ఆమె చెప్పింది అంతే ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ చేసినారు ఇంగ అన్ ఇంగ సెకండ్ సెకండ్ అవర్ థర్డ్ అవర్ లేదు ఇంగ మధ్యాహ్నం నేను వచ్చేసిన మధ్యాహ్నం వా వేరే ఫ్యాకల్టీ ఉండ వాన్ నేను వస్తాను మా లంచ్ తర్వాత ఫస్ట్ అవర్ అన్నాడు ఇంగ నేను వచ్చేసినా
ఆ
ఏం చేసినామ్ తెల్సా నిన్న బయడ్కి వచ్చేదానికి
హ్మ్
శామ్ ఏమన్నాడు నేను లెటర్ రాపించుకోని సైన్ పెట్టుకుంటాం ముగ్గురం వెళ్ళిపోదాం అజీజు నువ్వు నేను అన్నాడా ఆటికిపోయినాం నేను వాడ్ ముగ్గురు పేర్లు రాపిచ్చినాడులే మన హ్యాండ్ రైటింగ్ అంత ఇంత మాత్రమే కదా వాడు వాళ్ళ క్లాస్ గర్ల్స్ తో రాపిచ్చినాడు వాడు వాన్ ది ఒకటి రాస్ కా నేన్ అరే గొర్రీ సెక్యూరిటి గార్డు అడుగుతారు రా నీది ఓగనే ఉంది పేరు అంటే సర్లే రాయండి మీరు అనా అరే హ్యాండ్ రైటింగ్ తేడా కొట్టేస్తుంది రా అంటి
మ్
ఏం కద్లే నువ్వు నీది ఆ పాపా ది సేమ్ ఉంటది నువ్ రాయి అన్నాడా సర్లే పెన్ని బ్లూ పెన్ ఇచ్చా వాడు బ్లూ పెన్ కద్ రా అంటే బ్లాక్ తీస్ కొని మళ్ళీ రాసినాన ఆటికి పోయిన సేక్ డోర్ దెగ్గర ఇట్లా అడుగు పెడతానం రా గేట్ బయటికి
ఇంగా
వాడు ఘాట్ వచ్చి పైనది ఒకరు రాసిన కింద మీరు యాడ్ చేసుకున్నారు కదా అనా
ఆ
బచ్చగాయ్ సాలా అనుకోని శామ్ గాడ్ ఆడ వచ్ చిన్నగా నడుస్తా ఉన్న కాలు బాలేదు కదన్న నం ఏదో ఒకట్లే వెళ్ళిపోతాన్నావు అంటే అదే అదే చెప్పాలా ఎట్లా కనుక్కుంటున్నావు అని
అ
లేదు మూడు ఒకటే అని వాడు కొంచెం ఆర్గ్యూ చేేద్దాం అని చూస్ నాడు అయప్ప నేను చేస్తానిట్ చూడి ఇగ అంటే ఎందుకు నానా ఇంగ పోదాము నాకు కూడా కాల్ బాలేదు హాస్ స్పిటల్ పోలా వాళ్లే బండి వీడి ఇంగ నా రూమ్ లోనే ఉంటాడు అని చెప్తే సరిసర్లే పోండి
హ్మ్
ఆ అయప్ప కి నిన్న మొన్నయిను ఆ మీరు
ఎవుడికి ఏం మేం బంక్ కొట్టాలంటే ఏవడికి చెప్పాల్సిన అవసరమే లేద్ వ
ఆ మేం చెప్ మేం చెప్పాలమా అంటే మీ
తం అంటే ఎవడు పట్టించుకోడు కానీ అటెండెన్స్ లాస్ట్ లో అటెండెన్స్ మాదే లేకపోతే మాకే ప్రాబ్లం అంతే కాలేజ్ వాళ్ళు మేము వచ్చి కూర్చున్నామా ఏం పట్టించుకోరు బంక్ కొడితే తిడతారు అంతే
అన్ నువ్వు క్యాంపస్ లో ఎంతన్నా బం కొట్టుకో ఎవడికి ఆన్సర్ చేయాల్సిన పని ఉండదు క్యాంటీన్ లో కూర్చో హాస్టల్ దగ్గరి పో గ్రౌండ్ లో కూర్చో
చ్చిన ఎవడు పట్టించుకోడు
మీకీ చుట్టుపక్కల సరౌండింగ్స్ మీకు పీజీ అవన్నీ ఆడాడనే ఉన్నాయి కాబట్టి అట్లేమి ఉండదు మాకి ఆడ హైవేలో మేం రావాలంటే అనంతపూర్ కి రావాల కదా కాబట్టి వాళ్ళకి కొంచెం భయం ఉంటది. ఇల్ కరెక్ట్ గా తయితారా లేదా మధ్యలో ఏమైన్నా జరుగుతాదా అని చెప్పి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉండాల కదా. ఇప్పుడు సపోజ్ ఏమన్నా జరిగి పేరెంట్స్ పోయి వాళ్ళనీ అడిగితే వాళ్ళు మాకు తెలుదు అని రెక్లెస్ గా చెప్పినళ్నుకో వాళ్ళని చంపేస్తారు కదా. దానికి వాళకు ఫార్మాలిటీ మాకు తెలుసు, మాకు ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళు వస్. స్తన్నారని అని చెప్పి హు
పియూల గేట్ బయటకి అడుగు పెట్టాలి ముంద షాప్ కి వెళ్ళాలన్నా మా సిస్టర్ కి ఇన్ఫార్మ్ చేస్తే ఆమె సెక్యూరిటీ గార్డ్ కి ఫోన్ చేసి చెప్పితే అప్పుడు పంపించే. దానికి ముందు ఆ సిస్టర్ కి మా పేరెంట్స్ ఫోన్ చేసి చెప్పాల వద్లుమని.
హా సరిపోయింది బా మేమేం చేసినాము అంటే మొన్న ఈవెంట్ జరిగి డ్యాన్స్ ది పెట్టినాను చూడు నేను నీకి
హు
శరారద్దు అవన్నీ తీసినప్పుడు ఆ సాంగ్స్ కు ఏమైంది మా వాళ్ళు ఆ రోజు కొంచెం తాగుదామని ఫిక్స్ అయ్యినట్టు
హ్
తాగేసినారు వీళ్ళు ఏందో పెద్ద పొడిచేవాళ్ళలా రెండు ఫుల్ వాటిల్ తీసుకున్నారు
హు
తిప్పి తిప్పి కొట్టన నలుగురే తాగేది వాళ్ళు నలుగురు ఒకటి కంప్లీట్ చేసుకున్నారు
హ్మ్
చేసుకొని ఇంగ్లో ఇంకోటి మిగిలింటే అది మళ్ళీ రిటర్న్ యాడ్ ఎయికొని పోతా అని చెప్పి ఒక హాఫ్ బాటిల్ అంతా పోయి గార్డ్ కిచ్చినారు
హుమ్మా హు
పెట్టుకో నా ఏముంది మీరుగానేమి యాడిపో మీనే చెటర్ కదా పెట్టుకోండి అని
హు
నెక్స్ట్ రోజు కాలేజ్ కి పోయినాం షామ్ ఇరుది బండి ట్రబుల్ ఇచ్చి టెన్ థర్టీకి పోయిలాం నైన్ థర్టీకి అయితే ఆడ్ ఆడ్ వాటి ఐడి కార్డ్లు ఇచ్చేసుకొల్ల అవి హెచ్ ఓ డి దన్ పెరి పోతాయి అది మళ్ళీ ఫైన్ యాడ్ అయితది మీరు ఫైన్ కట్టి ఐడి కార్డులు తీసుకోవాల అది ఇది అన
హ్
వాళ్ళు అడసి గాడ్ ముందర ఉన్నారు. నేను ఈ పక్క ఉన్నా గేట్ కింద. కనీపీయను నేను అంటే